హలో
హలో ఆ వినిపిస్తుంది ఇందాక మనం మాట్లాడుతున్నాం వా
ఆ ఆ
ఆ ఇం మ్యాటర్ వెళ్ళింది అందుకనే రిటర్న్ కాల్ చేసినా
ఓకే ఓకే అవునా
ఆ మీరు బాగా మాట్లాడుతున్నారు
అట్లనే అండి నేను మస్తు మాట్లాడతా ే ఇంకేంది మరి
పొని
ఆ ఇంకా అయితే ఏం లేదు ఇంకా మేము ఇప్పుడు వరకు తినలే ఈరోజు డైలీ సెవెన్ థర్టీకే డిన్నర్ అయిపోతుంది మాది
ఆ
ఆ ఈ రోజు మేము తినలే డైలీ సెవెన్ థర్టీ కే అయిపోతుంది మాది డిన్నర్
అవునా
ఆ కానీ ఈరోజు ఇట్లా కొంచెం బయట తిరిగేత్తున్నం హోటల్లో పోయాం అనుకున్నాం కానీ బిర్యానీ చికెన్ బిర్యానీ తిని వద్దాం అనుకున్నాం కానీ ఈరోజు ఫ్రైడే మాకు కుదరదు
ఆ ఎందుకు
ఈరోజు ఫ్రైడే మేము తినం నాన్ వెెజ్ ఏమి తినం ఈరోజు మేము
ఆ
మీరు తింటార
తింటా ఈరోజు
ఓకే ఓకే ఎప్పుడైనా హోటల్లో పోయి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అవి తిన్నావా
నేను మటన్ బిర్యానీ ట్రై చేయలేదు ఎప్పుడు చికెన్ బిర్యానీ అయితే తిన్నా చాలా సార్లు
ఓకే నేను కూడా చికెన్ బిర్యానీ తిన్నా కానీ మటన్ బిర్యానీ అయితే ఎప్పుడు ముట్టలే కూడా అది ఎట్లా ఉంటాదొ ఎమో ఏంది
నెక్స్ట్ టైమ్
అదే ఎ ట్రై చేయ్ చెయాలి ఫిష్ బిర్యానీ కూడా మంచిగా ఉంటాద అట కానీ నేను ఎప్పుడు తినలే
ఫిష్ బిర్యాని నా
ఆవ్
అవున నేను కూడా ట్రై చెయ్యలే అలా అంటివి కొత్త కొత్తవి ట్రై చేయబుద్ది కాదు నాకు
అవునా చా ఏంది చేయచ్చు ఫిష్ బిర్యానీ పన్ని పన్నీర్ బిర్యానీ తిన్నావా
త్తది
ఆ మంచిగా ఉండది నేను విన్నా నేను తిన్లే పన్నీర్ బిర్యానీ పన్నీర్ కర్రీ తిన్నా కానీ పన్నీర్ బిర్యానీ తిన్లే
అవునా
ఆ
బాగుంటది పన్నీర్ ఫ్రై్ ఆ ఏమంటారు ఫ్రైడ్ రైస్ కూడా బావుంటది బిర్యానీ కంటే ఫ్రైడ్ రైస్ బావుంటది ఆ
ఓకే మీరు మంచిగా ఎటైనా పోయేటప్పుడు ఇవే తింటారు కదా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తింటారా
డాబాలో బాగుంటది ఫ్రై పీస్ ఏంటి పన్నీర్ ఫ్రైడ్ రైస్
అవునా
హ్మ్మ్
హ్మ్మ్ మంచిగా ఉంటది కానీ ఎట్టైనా పోయేటప్పుడు తిందామంటే నాకు తిన్న బుద్దే కాదు అవి
అవునా తినద్దు అట్లా బయట హెల్త్ బాగుంట దిగానీ ఈ ఆకలేసినప్పుడు నేను తినేస్త
ఆ అదే నేను తినను నేను డైట్ లో ఉంటా నేను డైట్ మెయింటెనెన్స్ చేస్తా
అవునా ఎన్ని కేజీస్ ఉంటారు మీరు బరువు
ఏన్ని అంటే ఫిఫ్టీ టూ ఉ ఉంటా
ఉహ్మ్మ్
ఫిఫ్టీ టూ
ఫిఫ్టీ టూ ఉంటారా
ఆ మీరు
ఆ నేను ఫార్టీ ఉంటా
అవునా నేను ట్వెల్వ్ కేజెస్ ఎక్కువ ఉన్నా
అవునా
ఆ
అఓహ ఇంకేంటి మరి ఎప్పుడు తింటారు మరి మీరు
ఇగో ఇప్పుడు తింటాము ఈ రోజు లేట్ అయింది కొద్దిగా బయట పోయి బయట తిరిగి వచ్చినాం ఇట్లా టెంపాస్
ఆ మీరు ఎప్పుడైనా గులాబ్జామున్ చేసిండ్రా
ఆ గులాబ్జామ్ చేసినా కదా
ఆ ఎట్ల వేలించిందొ చెప్పారా
ఆ గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకురావాలి షాప్ నుంచి మ్మ్ ఆ షాప్ నుంచి తీసుకరా వచ్చి ఆ దాన్ని కట్ చేసి పిండి ఏమో ఒక ప్లేట్ లో జల్లెడా పట్టి తీసుకోవాలి ఆ మంచి మంచిగా అది మన ఏమంటారు ఆ పాలు లేక మనకు పా ఎక్కువ పాల్లోనే పిసకాలి మన దగ్గర పాలు అవైలబుల్ లేకపోతే నీళ్ళైనా వేయచ్చు ఏం కాదు కానీ పాలతోనే టేస్ట్ వస్తది
మ్మ్ పాలు పేట్టాలా
ఆ పాలుతోనే పిసకాలి తర్వాత ఏమో పక్కన ఏమో అది మన పాకం ఉంటది కదా
ఆ
ఆ పాకం ఏమో చ చక్కెర ఎక్కువ పెట్టాలి నీళ్ళేమో కొద్దిగా పెట్టి పాకం రాని చ్చి తర్వాత ఏమో మనం పిసికిన పిండిని ఏమో కొంచెం ఇట్లా చిన్న చిన్నగా రౌండ్ రౌండ్ చేసి ఆ ఏమంటారు మన నూనెలో వేయించి కొంచెం ఫ్రై ఫ్రై అయినాక తర్వాత ఆ పాకంలో వేసేయాలి
ఆ పాకంలో వేడి వేడి చేసినప్పుడే వేసేయాల ఆ పాకంలో
ఇట్లా కూడా వేయచ్చు అవి చల్లగా అయినాక కూడా వేయచ్చు ఏం కాదు
అవునా ఇప్పుడనా వేయచ్చా
పాకంలేమో అవి ఇలాయించులు అవి ఉంటాయి కదా అవి పెట్టాలి మస్తు టేస్ట్ వస్తది
మ్మ్
అవు
అవునా
మ్మ్
మీకు అన్ని వస్తాయి కదా
అగా అన్ని వ స్తాయి కాని కొన్ని కొన్ని రావు ఆ వంట చేయడం అన్ని వచ్చు
మ్మ్
అన్ని వచ్చుగానే ఒక మట్టన్ కర్రీ రాదు ఎప్పుడు వండలే కానీ ఆ రోజు టూ టైమ్స్ వండినా కానీ మస్తు టేస్ట్ వచ్చింది మీకుస్తస్తదా
నాకు వస్తాయి కానీ కొన్ని వస్తాయి అన్ని రావు
కొన్ని వస్తదా ఒకే ఇంకేంది మరి
ఏం లేదు ఆ ఏమంటారు ఏ అ సైడు హనుమాన్ దీక్ష సేవాలల్ దీక్ష పెట్టుకోరా
ఆ పెట్టుకుంటారు కదా ఇటు ఎంతంటే ఇటు సీటు కదా ఇ ఇటు అందరు ఉంటారు శ్యామీ పెట్టుకున్నారు అది ఏమంటారు సేవ వాళు బంజారాస్ లో పెట్టుకుంటారు కదా ఇట్ ఒక్క ఎవరు లేరు ఇగ ఊర్లలా అయితే ఏస్ కుంటారు మీ ఊర్ల
మా విలేజ్ లో పెడుతున్నారు ఇగ రేపటి నుంచి, చాలా మంది పెట్టుకునే వాళ్ళు ఉన్నారట.
అవునా శామి దీక్ష పెట్టిర్ర
ఆ పె పెట్టలేదు కావచ్చు రేపు పెడుతున్నారు ట్వంటీ వన్ డేస్
ట్వంటీ వన్ డేస్ ఈ రోజు నుంచే కదా అండి
ఏమో మరి ఈ రోజో రేపో
ఈ రోజు నుంచే పెట్టాళ్ళు, పెట్టిరృ ఈ రోజు ట్వంటీ వన్ డేస్. నీక్ తెల్ లేదా
తెలియదూ ఇక
పెట్టాళ్ పెట్టిరండి ఈ రోజు నుంచే
ఆ
ఇంకేంటి మరి విశేషాలు
ఏం లేదు
హా ఫార్టీ వన్ డేస్ ఇట్లా కూడా పెడతారు కదా హనుమాన్ దీక్ష.
ఆ ప్ పెడతారు పెట్టేవాళ్ళు
అవును ఫార్టీ వన్ డేస్ ఇట్లా పెడతారు కొందరు ఫార్టీ వన్ డేస్ పెడతారు కొందరు ట్వంటీ వన్ డేస్ కొందరు ఇట్లా లెవెన్ డేస్ అట్లా పెడతారు క
హ ఆ పెడతారు
ఆ ఇంకా మరి ఏం చేస్తున్నారు ఏంది ఓహో ఏం చేస్తలేరా
ఆ
అ
ఇంకా అదేమంట పంటారు కదా ఉఊగాది ఉగాది ఎప్పుడుంది
ఉగాది ఎప్పుడుంద నైన్టీన్త్ కి ఉంది ఉగాది
ఏ ఈ నైన్టీన్గా
ఆ అవును మీరు పచ్చరు పెడతారా పచ్చళ్ళు పెడతారా పచ్చడి పికిల్స్ మ్యాంగో పికిల్స్
పెట్టడం రాదు ఎట్లా పెడతారు చెప్పరా
నాకు కూడా రాదు అది మజరా మామిరికాయలు కోసుకొచ్చి చిన్న చిన్న చిన్న చిన్న ముక్కలు కోసి ఆ అదేంటి పుసు ఉప్పు కారం పసుపు అన్ని ఆ చిన్న చిన్న ముక్కలు వేసి కలిపి తర్వాత ఏమో పక్కన బాండీలో ఏమో ఆ మంచిగా ఆయిల్ వేసి ఆ దాంట్లో ఇంకా ఆవాలు వేసి ఆవాలు వేసి ఆ ధన్యాల ప ధన్యాలు ధన్యాలు వేయాలి తోడేయద్దు ఆ తరవాత ఫోన్ చేశాలే
ధన్యాలు ఏస్తారా
ధన్యాలేస్తారు కదండి మీరెయ్యరా
ఏమో నాకు అంత తెలియదు
ధన్యాలు ఏస్తారు
ఉమ్మ్మ్
ఇంకా ఏంది మరి
చెప్పాలి
ఇంకేం లేదండి మేము తింటామండి మరి ఓకే బాయ్
ఓకే బా